హలో
హలో
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఎ చేస్తున్నారు హలో
పడుకో ఉన్న అండి
ఆ మ్ నేన్ ఎ సరేనండి ఆఫ్టర్నూన్ ఎవరైనా అలా పడుకొని లేస్తారు
మ్
మ్ ఇంకేటీ ఇంకా కాఫీ టీ ఏమైనా తగాలా
లేదండి మాకు అట్లా అలవాటు లేదు మీరు అదేదంటే అప్పుడప్పుడు
అప్పుడు అప్పుడా
మ్ హు
నీ వర్షం పడినప్పుడు టీ కాఫీ ఏమైనా అలా తాగాలనిపిస్తుంది ఎవరికైనా
ఆ అ
ఆ మీరు ఆ టైమ్ లో కూడా తాగరా
ఆహా మ్ ఇదన్నా బ్రెడ్ బిస్కెట్
ఆ
అలా ఏమన్నా ఉంటే చాలు హ మ్ ఏరుత ఏదైనా కాదు బ్రెడ్ బిస్కెట్ అలా ఏదైన్నా ఉంటే కా
ఆ ఇ అన్నాచల పోయిన ఎప్పుడైనా
ఆ చానా సార్లు ఎల్లం అండి
అలచె కచ్చితంగా చూడవల్సిన ప్లేస్ అం దరు అందరూ
హ్మ్ అవును మంచిదే అక్కడికి వెళ్ళి కార్తీక్ పౌర్ణమి రోజు వెళ్తే
ఆ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది కదా కార్తీక పౌర్ణమి ఎప్పుడుొచ్చేది
మనతి ప్రతి
కార్తీక పూర్ణి ప్రతిమంతస్
ఆ ఫుల్ముండెలాగ
అంటే పున్నం అంటారు గానీ అదే
పౌర్ణమి పౌర్ణమి
ఆ అదే అదే పౌర్ణమి ఆ మళ్ళీ శివరాత్రి రోజు అలా అంతా వెళ్ళడం అవ్వదు కదా, చాలా మంది జనాలు ఉంటారు. అంటే మామూలు డేస్ లో వీక్ డేస్ లో అట్లా కూడా చాలా మంది జనాలు ఉంటారా
ఆ అంటే పెద్దగా ఉండరు. ఈ కార్తీక్ పౌర్ణమి కార్తీక్ సోమవారాలు
ఆస్ స్పెషల్ డేక్స్ లో అయితే ఉంటారు కదా
ఉన్మా ఎక్కువ ఉంటారు ఆ టైమ్ లో
హ్మ్ ఆ అదేందో గిరి ప్రదక్షిణ ఉంటుందన్ ట్టా అరుణాచలంలో హ్మ్
కిలోమీటర్స్ ఒక కొండ చుట్టూరు ఫోర్టీన్
ఆహ ఒక మ్యాప్ ఉంటుంది కదా
ఆమ్ అవును అ కొండ చుట్టూర్ ఉన్నా ఏది ఏది అంటే కొండ చుట్ పూర్ణ నెగ్గింది ఉ బై టు లింగాశయము ఉంటుంది శివుడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేసుకోని లింగంలా ఉంటారు
ఆ ఇంకో చోట ఓ అలా ఉన్నాయా అలా అరుణాచలం లో
ఆ అట్లా ఒక్కక్క లింగం కాడ ఒక్కొక్క గుడి ఉంటుంది. గిరి ప్రదక్షిణము ఫస్ట్ మెయిన్ గోపురం ఫస్ట్ మెయిన్ గోపు. గోపురం దగ్గరికి వెళ్ళి గోపురం దగ్గర మొక్కుకొని.
ఆహ ఆ తర్వాత
అక్కడ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతే. నువ్ మనం గిరి గిరిప్రదక్షిణ చేసే దారిలోనే ఆ లింగాలు ఉంటుంది
ఆ ఆ లింగాలు అన్నీ ప్రదక్షిణ చేసి
అవును వెళ్ళేటప్పుడు అట్లే ఆ లింగాల్ని అన్ని చూసుకొని దర్శనం చేసుకొని. మళ్ళీ మెయిన్ గోపురం దగ్గరకి వ చేయాలి
ఆ అప్పుడు గిరి ప్రదక్షిణ అయిపోతుందా
ఆ అప్పుడు గిరి ప్రదక్షణం అయిపోతుంది
ఆ వెహికల్స్ అలా ఏమి అవైలబుల్ ఉండవా గిరి ప్రదక్షినప్పుడు గిరి ప్రదక్షినప్పుడు వెహికల్స్ ఏమి ఉండవా.
ఆ అంటే ఆ దారిలో ఆ టైం కి బ్లాక్ చేస్తారు వేరే దారి పంపిస్తారు వేరే దారిలో పంపిస్తారు వెహికల్స్ నంతాను.
అలానా ఆ ఇంకా ఫుడ్ అలా అంత ఇప్పుడు ఏం లేదు తిరుపతిలో స్టెప్స్ ఎక్కుతాము.
నార్మల్గానే ఫుడ్డు ఫ్రీ భోజనం పెడుతుంటారు వెళ్ళే దారిలో కొందరు. ఇంకా షాప్ సల్తుంది మీకి ఆ జ్యూసెస్ ఉంటాయి అంటే కావాలంటే తీసుకోవచ్చు లేదంటే ఫీ భోజనం ఉంటుంది.
ఆ మరి ఇంకా అక్కడా అ అక్కడ ప్రసాదం కూడా ఆ ప్రసాదం ఉంటుంది కానీ కానీ అంత ఫేమస్ లాగా ఉండదు కదా. తిరుపతి ఏట్లా అంతా
అక్కడ అక్కడ వాల్చైనాస్ ఉంటుందంటే ఎక్కడిది అక్కడ ఫేమస్
ఉమ్ కాని అరుణాచలం చాలా బావుంటుందని విన్నా ఆ గిరి ప్రదక్షణగానీ మ్ అంటే దేవుడి దగ్గర ఆహా లేదు లేదు నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇంకా తిరుపతికి అరుణాచలంకి
ఎల్లోచ్చు కదండీ భువనేశ్వర
ఆ వెళ్ళాలి టైం రావాలి కదా అది కూడా దేవుడు పిలుపు ఉండాలంట కదా
మ్
మ్ దేవుడు పిలుపొస్తేనే ఎల్లాలి
ఆ ఆ
మ్ మీరింకా ఏమైనా ఎక్కడైనా ట్రిప్స్ కెళ్ళారా
నేను వెళ్ళినాను కేరళ తమిళనాడు రామేశ్వరం
ఆ రామేశ్వరం చాలా బావుంటు అవును రామేశ్వరం కెఫే అంటారదక్కడేనా
ఆహా రామేశ్వరం కెఫే ఇక్కడ బ్యాంగ్ళూర్ లో అండి
ఆ ఇంకా ఏమేమున్నాయి ఇంకా తిరుపతి అయితే ఇంకా చాలా బావుంటుంది
రామేశ్వరం రామేశ్వరంలో ఆ ఎక్కడికి ధనుష్ కోటికి వెళ్ళాను ధనుష్ కోటి అంటే ఎక్కడ రాముడు సీతా దేవిని పిల్చుకోరావడానికి లంకకి దారేస్తారు కదా
ఆ మళ్ళీ టింకోటేమో వుంది కద రామ్ మందిరమా
రామ్ సేతు అది అక్కడికెళ్ళాను
ఆ ఇంకా ఇంకా ఏమేముంటాయి
అయోధ్య అయోధ్యకెళ్ళాను
ఆ అయోధ్య అయోధ్య అప్ప అయోధ్యలో ఓన్లీ రాముడొక్కటే ఉంటాడా పక్కన సీత కూడా ఉంటుందా
రాముకు రాముడొక్కడే ఉంటాడు
రాముడొక్కటేనా టే రెండు కలిపి సీత రాముల్లాగా కా
ఆహా ఓన్లీ రాముడొక్కడే టది
ఆ అదే ఆ ఎవరో మా ఇంట్లో ఒక ఫోటో ఉంటుందనమాట ఆ అంటే నేను చూసా అంటే ఆ రాముడి బుద్ధావతారం లాగా అంటే ఒక శిల లాగా ఓన్లీ రాముడిదొక్కటే ఉంటుంది ఆ రామ్ ఆ ఏది అయోధ్యలో
ఆ అంటే అయోధ్య అతను పుట్టింది
ఆ అంటే, నేనేమనుకున్న, సీతారాములు అం. అంత అట్లా ఉంటుందేమో అనుకున్న అయోధ్య అంటే.
లేదు గ అయోధ్యలో రాముని దుఃఖంగా ఉంచి.
ఆ అసలు రాముడు వనవాసానికి ఎలా వెళ్ళడో ఏమో. పద్నాలుగు సంవత్సరాలు.
అవు.
రాముడు రాముడితో పట్టు వాల తమ్ముడు లక్ష్మణుడ.
ఉ లక్ష్మమనుడు.
తను కూడా వెళ్ళ, వెళ్ళాడు కదా.
ఉ అవునవును.
ఆ మరి సీతాదేవి ఎప్పుడు, సీ అంటే, సీతాదేవి కూడా వెళ్లితుంద అప్పుడూ.
సీతాదేవితో పాటే ఎ సీతాదేవితో పాటే ఎళ్ళింది. అది ఏమైందంటే, ఏమైందంటే. రా రాముడు వాళ్ళ. తండ్రికి ఇద్దరు భార్యలు.
రాముడు వాళ్ళ, తండ్రికి ఇద్దరు భార్యలా.
ఆ
ఆ. అవునూ.
ఫస్ట్ రాముడు లక్ష్మణుడు, తర్వాత భరతుడూ, ఇక్కొ ఇంకో.
లక్ష్మణుడా ఆ.
దాంతో భరతుడు ఆ.
పర్లే ఆ మ ఫస్ట్ భార్య కొచ్చేసి. లక్ష్మణుడు రామణుడు.
ప్పు ఇప్పుడు. ఇంకొకరు, ఇప్పుడు దాంతో ఏ ఏమవుతు. తుంది. ఇప్పుడూ. రాముడు పెద్దడు కాబట్టి, రామున్నే రాజు చేయాలనుకుంటాడు.
ఎవరూ రామ్. రాముడు వాళ్ళ నాన్న.
కానీ రా. ఇంకో వాళ్ళ నాన్న వల్ల రెండో భార్య వండుకుని కొడుకు ఏమ. ఉంటుందీ, నాకు నా కొడుకుని, నా కొడుకుని రాజ చేయాల. కదా అని చెప్తుది.
అవును అలాపోటికీ
పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది ఈ అమ్మ వెళ్లి పుదు హ్మ్ ఏమంటారు దాన్ని
స ఏమైనా చెప్పడు ఆ నా కొడుకునే చెయ్యాలి ఆ రాముడినే ఎందుకు చేస్తావు.
అంటే వా వాళ్ళ నానే వెళ్ళి సరే మీరిద్దరు వనవాసానికి వెళ్ళిపోండా అని చెప్తాడు.
ఎవరినిద్దరిని రాముణ్ణి లక్ష్మణున్నా
రామున్నీ సీతాని ఇప్పుడు రాముడు సీత వెళ్ళిపోత్ ఉన్నారు కాబట్టి లక్ష మనోడు ఎప్పుడు రాబోతూనే ఉంట తోడు తోడుగా ఉంటాడు కాబట్టి లక్ష మనోడు కూడా వాళ్ళ అమ్మ వెళ్లి పోద్ స్తున్నాడు అనేసి
ఆ వెళ్ళిపోతారు వెళ్ళిపోతాడు. ఆ అప్పుడు ఆ తర్వాత
ఇంకా పద్నాలుగేళ్లూ ఆ
వనవాసానికి ఆ రాముడో సీ దా అందుకే ఆ తర్వాత మరి ఆ మరి సీతాదేవిని కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్న ఏమో కండిషన్ పెడతారు కదా రాముడికి
ఆహా సీతాదేవిని సీతాదేవి యాక్చువల్లీ ఒక్క భూమిలోని ఇంకా దొరుకుతుంది.
సీతాదేవా ఆ ఓ ఒక భూమిలో నుంచి దొరుకుతుంది. దా ఇది ఇది నేనెప్పుడు విన్ ఏ వచ్చెనె
సీతాదేవి భూమిలో నుంచి దొరుకుతుంది. ఆమెని ఆ ఆ రాజులే పెంచి అంత పూజిస్తారు. అంటే దేవు దేవుడు ఇచ్చిన బిడ్డా అని
ఆ మరి ఏమంటే ఆ వాళ్ళు ఏం కండిషన్ ఆ
కి పెళ్లి పెళ్లి టై పెళ్లి చేసేక వచ్చినావు
ఆ ఎవరైతే ఆ బాణంన్ని
పక్కలో ఉన్న పక్కనున్న రా రా
ఆ
రాజ్యాల రాజుల అందరినీ పిలిపిస్తారు. ఎవరైతే ఎవరైతే ఆ సీతదేవిని పెళ్ళికి చేస్కోనిరావాల అనుకుంటున్నార్. లో ఆ శివుడ్ అప్ ఇప్పుడు శివున్ ధనుస్ అది. శివుంది. ధనోస్తుని ఆ ఇమ్ దారం కట్టాలి. దాని
అది శివుడి ధనుస్సా, రాముడి ధనస్సు, కదా అది.
ఆహా శివుడ్ ధనస్స్ అవి
రాముడికి కూడా ధనుస్సు ఉంటుంది. కదా శివుడికి ధనస్సు ఉండదు. కదా
ఉంటుంది. అది ఆ శివుడుదదిహే అది ఎవరైతే ఒక్ పక్క నుంచి ఇంకో పక్ కా దారం చుట్టి అంతా ఇదంటారో వాళ్ళకే సీత. దేవిని ఇచ్చి పెళ్లి చేస్తరు అంటాడు. అప్పుడు అందరూ పక్కో, పక్క రాజ్యంలో ఉంటా రాజ్ తిలంతా వచ్చి ట్రైడ్లో ముడో ఆ రావణుడు రా రావన్ వచ్చి ట్రై చేస్తాడో.
రావణుడూ ఆ
సాడో కానీ ఎవ్వుర్ వల్ల కాదు. కానీ రాము, ఆ రాముడ్, రామ్ మూడొచ్చి ఇట్ల కట్టినప్పుడూ
ఆ ఏమవుతుంది.
ఆ బాణము అనేది ఆ మధ్యలో ఇరిగిపోతుంది.
మధ్యలో ఇరిగిపోతుందా అదేలా అంటే ఇప్పుడు బాణం వేయ్యాలంటే ఓహో, ఓక్కే, ఓక్కే అం త బలవంతా
ట్టేటప్పుడు బాణం ఇరిగిపోతుందంటే రాముడు అంత శక్తివంతుడు.
అలా చేస్తారా ఆ సరే, సరే అయితే
హ్మ్ సారే